ఎలా ఉన్నావ్ బాగున్నా నువ్వు ఏంటి అన్నది ఎలా ఉంది మీ సైడ్
చానా టెంపరేచర్ ఎక్కువగా ఉంది మీ సైడ్
మా సైడ్ ప్రస్తుతానికి ఓకే మధ్యాహ్నంలో ఎండలె ఎక్కువగా ఉంది ఈవినింగ్ కి చల్లబడుతుంది నైట్ టైమ్ కొంచెం బానే ఉంది
ఉమ్ మా ట మా సైడు నైట్ టైం కూడా కొంచెం హాట్ గనే అనిపిస్తూ ఉంటది
ఓకే ఓకే మరి ఇంకొక ఇప్పుడే స్టార్టింగ్ ఇలా ఉందంటే, ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎలా ఉండబోతాదో
ఆదితలుచుకుంటేనే భయమేస్తంది
అవు టె బయట ఎక్కువగా తిరగకండి పిల్లల్ని పెద్దొళ్ళని బయట తిప్పోద్దండి
ఊ
ఊ చిన్నప్పుడు ఎలా ఉండేది మీ వేసవి సెలవులు
ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు చిన్నప్పుడు చానా బెటరు, అప్పుడు ట్రీస్ ఎక్కువ ఉండేవి అప్పుడు అంతా ఆ కల్చర్ కూడా బాగుండేది పొల్యూషన్ లేకుండా మ్ కాబట్టి వెదర్ కండిషన్ అనేది ప్లెజెంట్ గా ఉంటుంది
మరి చిన్నప్పుడు మంచిగా ఉండేదా మీ
ఆ చాలా మంచిగా ఉండేది అప్పుడు అయితే ఆ వీధుల్లోనే బాగా ఆడు కునే వాళ్ళ ఎండాకాలం అయినా కూడా ఎక్కడనా వాటర్ వాటర్ ఉన్న ప్లేసెస్ కళ్తూ ఉంటాము మ్ వాటర్ ఫాల్స్ గానీ డ్యామ్స్ గాని మ్ అట్లాంటి ప్లేసెస్ కి వెళ్త ఉంటాము
నేనైతే మా ఊర్లో చిన్నప్పుడు బావులు చెరువులు వీటికి వెళ్దేవాడిని
మ్
మ్ మధ్యాహ్నం అయిందంటే అందరు గ్యాంగ్ అంతా వెళ్ళి పిల్లలప్పుడు
మేము సేమ్ అలాగే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు వెళ్దామంటే ఆ అక్కడ ఇప్పుడు వాటర్స్ ఉండేవి కావు ఇప్పుడైతే, అవి హ్యాండల్కి డ్రైవ్ అయిపోయింటాయి, అది చాలా మిస్ అయిపో తను
చిన్నప్పుడు బాగుండేది ఏమైనా గాని ఆ వేస్ సవి లో మనం ఆడుకునే ఈత ఆడడాలు మధ్యాహ్నంలో అలా గడిచిపోతా ఉం ఉంటుంది ఈవినింగ్ అయితే ఇంగ చల్లగా ఉండేది వేసవి సెలవుల్లో నేనైతే మా ఊరికి ఎళ్ళేవాడిని
ఉమ్ ఆమ్ మేము మా మాఊర్ కెల్లేవన్నీ టైం ఇంట్లో పిండి వం టలు ఉమ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి బలంగా చేసుకొని జాలీగా ఇంట్లో దాయలా తరు బాగా స్పెండ్ చేసేవాడిని
ఓకే ఫ్యామిలీ
హు ఫ్యామిలీతో ఫ్యామిలీతో
ఓకే ఓకే మరి చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అంత ఎలా మీరు కంటిన్యూస్ గా ఊర్లోనే ఉండే వాళ్ళ లే
హు ఊర్లోనే ఆ ఒక వన్ వీక్ టూ వీక్స్ స్పెండ్ చేసేవలాం
ఉ
హు ఇగ అక్కడ ఓన్లీ మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇల్లేగా ఉన్న మా కజిన్ వాళ్ళ ఇళ్లుళు కూడా ఉండెవవి మ్ అక్కడికంతా వెళ్ళేవాళ్ళం
ఉ అవును మీ సైడు గంగజాతర ఎలా దొరుగుతది
హు బాగ జరుగుతుంది ఆ పెద్ద అవును బాగా పెద్దదిగా చేస్తారు హుమ్ అం అమి లేతుకుం ఉండలేవా లం
ఉ
పూల దండ అల్ పెట్టేవాళ్ళం ఊ
బలి
అమ్ అమ్మవారు ఆ అంటే మేము ఆ ఎప్పుడో రేర్గా బలిచ్చే వాళ్ళం
అంటే ఏం బలిస్తారు మీరు
ఒకసారి కోడి లేదంటే పొటేల్లు అట్లాంటివి ఎక్కువ కోడిని ఎత్తుకున్న నేను తము
నాన మేము అంతే చిన్నప్పటి నుంచి ఊర్లో నాటు కోళ్లు ఉంటాయి కాబట్టి నాటకాలుఉండే పిచ్చి నాటకా వాల్ల్ ని బలిచ్చే వాళ్ళం జాతరకి ఉహు ఏదైనా గట్టిగా మొక్కున్ ఉంటే అప్ ఇప్పుడు అమ్మవారికి కొంచెం కొంచం గ్రాండ్గా చేయాలని పొట్టేల్ నరికేేది మేకన్ బలి
మళ్ళీ లాస్ట్ లో అమ్మవారు ఊరేగింప్ జరుగుతుంది అగ్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అవు
మాకైతే ఇక్కడ ఫస్ట్ వారం రోజులు ఉంటుంది ఇక్కడ జాతర అనేది వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేసం
అవును
ఆ ఒక్కొక్క వేషానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఒక్కొక్క కథ ఉంది. ఆ ప్రతికతక్ తగినట్టు ఎక్కువగా చిన్నపిల్లలకి వేషధారణ వేసి అమ్మవారిని దర్శించుకొని వస్తారు మొక్కు తీర్చుకోవడానికి అలాగా ఇంకా మెయిన్ అయితే వారం రోజులు గడిచాక మెయిన్ గంగజాతర ఒకటి వస్తుంది ఆ రోజు ఫుల్గా హింగా బలించడాలు బలివుడాలు అంతా చేసి గంగమ్మని చంపన అరుకుతారు మా సైడ్ పొంగల్పట్ ఇ త ర లేడీస్ అంతా
ఆ
అయిపోయాక ఇంగా చంప నలుకుతారు ఇక్కడ మా సైడ్ అయితే
మ్మ్ మా సైడు కూడా అంతే చంప నరుకుతారు అది నరకి వో అంత పంచు కాని ఎత్తుకెళ్తారు అన్మాట
ఆ మట్టి మట్టి మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి మంచి జరుగుతది. సంవత్సరం పాటు కుటుంబానికి ఏ కష్టాలు లేకుండా అమ్మవారు చల్ల దీవెన చల్ల దీవెనలు అన్నీ మన పైన ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు అలా గంగ జాతరతో మాకు వేసవి సెలవులు అనేది ముగిచ్చేది
హుమ్ ఏదేమన్నా చిన్నతనంలోనే బా గుండేది ఆ పండగ వాతావరణము
అవును అందర్ తో మనము బాబాయ్ పిల్లలతో మామ పిల్లలతో కలిపి మెల్సి అన్నదమ్ములు వాళ్ళందరితో కలిసి ఆడుకొని అక్క చెల్లెలతో
హ్మ్ హ్మ్ హు
ఉమ్ ఇంకా చెల్లెళ్ అయితే వాళ్ళు ఆడపిల్లలు ఆడుకునే ఆటలన్ని ఆడేవారు
చిలిప్ పన్నులు చేసేవి
తొక్కుడు బిళ్ళలు అవన్నీ ఆడుతారు వాళ్ళు
హ్మ్
ప్రత్య ఇంగా మధ్యాహ్నం ఈతల ఈతలాడేదానికి వెళ్ళి సాయంత్రం ఒక మూడు నాలుగు ఆ టైం లో క్రికెట్ ఆడే దానికి వెళ్ళే వాళ్ళము కొంచెం ఎండ తగ్గినాక అప్పుడేమీ అంటే అంత ఎండలు తెలిసేది కాదు ఇప్పుడుంతా
ఇప్పుడు చానా మారిపోయింది
ఆ ఈ కార్లు ఈ పొల్యూషన్ వల్ల ఏసీలు టెక్ టెక్నాలజీ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అయిపోయింది
ఉమ్ పక్షులు కనిపించడం లేదు కాకులు కనిపించడం లేదు
ఎక్కడ ఇలా జరుగుతా ఉంటే ఎక్కడ కనిపిస్తాయి లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా గ్లోబల్ వార్మింగ్
ఉమ్ అప్పుడు కొంచెం తగ్గింది పొల్యూషన్ అనేది సెట్ అయింది
అక్కడ తనను తాను చల్లబరుచు కొని ఓజోన్ లేయర్స్ ఇంప్రూవ్ అయ్యాయి అప్పుడు లాక్డౌన్ టైమ్ లో
మళ్ళీ ఆ సిచువేషన్ రాలే అండి అంటే ఇంకో కరోనా రావాల్సి ఉన్నాం
కరోనా వ స్తేనే ఇంక జనాలు ఎట్లా ఉంటారు జాగ్రత్తలు తీసుకొని
ఉమ్
బయట అక్కడ ఎక్కువ తిరగకుండా
ఉమ్
మరి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
ఇంట్లో వాళ్ళు బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు
మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు మొన్ననే తిరుమలకి వెళ్ళొచ్చాం దర్శనానికి
ఉమ్ ఎలా జరిగింది ద ర్శనం
దర్శనం అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది దర్శనము
ఉమ్
చిన్నప్పుడు అయితే రస్సు అయితే ఉన్నారు మామూలుగా ఉన్నారు దర్శనానికయితే వెళ్ళచు చేసాము
ఉమ్
ఇప్పుడైతే అసలు మేము ఫుల్ గా వెళ్ళే వాళ్ళం దర్శనాలకి లీవ్ వచ్చిందంటే చాలా హాలిడే వచ్చిందంటే వెళ్ళిపోతాం తిరుమలకి దర్శనం చేసుకోవడానికి
నేనైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ల ఎళ్లను అంతే ఇంకా వెళ్లేదు వెళ్ళాలని ఆలోచిస్తు
ఈ మధ్య గిరి ప్రదక్షిణలు ఇవి ఎక్కువయ్యాయి అరుణాచలంలో
అవునవును ఆ అరుణ చలం వెళ్ళస్ వచ్చ ను రీసెంట్గా ఆ చేసాను అది నేను ఫస్ట్టైం చేయడము
ఓకే ఎంతసేపు పట్టింది ఎన్ని కిలోమీ టర్లు నడిచారు
నాకు అది చనా ఇబ్బంది అనిపించింది ఫస్ట్ టైం నేను నడవడం అది
ఊహు
ఆ సెవెన్ కు స్టార్ట్ చేస్తే లెవెన్ లెవెను లెవెన్ థర్టీ అయిపోయింది
సెవెన్ అంటే ఈవెనింగా
ఆ ఈవెనింగ్
ఓకే ఓ
ఈవీనింగ్ సెవెన్ నైట్ లెవెను అలా ఐ పోయింది
ఆ లెవెన్ అంటే ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ పైనట్టుండి మీకు
మీరు ఎలా చేసారు
మేము అప్పుడు అదంతే త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ వరకు టైం పట్టేది
ఉమ్
హ్మ్మ్ అంత గిరి ప్రదక్షన అయినాక ఇంకా రిటర్న్ అయిపోయేవాళ్ళము అప్పుడు
ఆ
ఇంతకు ముందు అయితే ఫస్ట్ మేము దర్శనానికి ఒకటే వెళ్ళే చ్చే వాళ్ళం అప్పట్లో తెలియదు మాకు అంటే గిరి ప్రదక్షిణ ఉంటది దాని చేయాలి అనేసి ప్రత్యేకతలు ఏం తెలిదు కదా అప్పుడు సేమ్ మేం అప్పుడైతే ఎక్కువ మేము తిరుమలకి ఇక్కడే వెళ్ళచ్చే వాళ్ళము ఇక్కడ ఇప్పుడు ఆ ఆయన గరికపాటి వీళ్ళు చెప్పడం వల్ల ఎక్కువ అరుణాచల ప్రదేశానికి వెళ్ళేసి సోస్తాన్నారు అందరు హ్మ్మ్ మనకు కూడా ఈ కాలహాస్తి ఉంది కదా
అవును
వాయులింగం ఉంది కదా అక్కడ ఆ వాయలింగనీ కూడా గిరి ప్రదక్షిణకి ఏర్పాట్లకి చేయబోతున్నారంట
హ్మ్మ్
ఇంకా అది కాని స్టార్ట్ చేశారంటే మన ఆంద్రా వాళ్ళంతా వచ్చి ఇక్కడ గిరిప్రదక్షిణ చేసుకుని వెళ్తారు.
హ్మ్మ్ అంత ప్లేస్ ఉంది అక్కడ గిరి ప్రదేశం చేస్ అంతా
కొండ అయితే ఉంది కొండ చుట్టూ మామూలుగా అయితే ఉంది రోడ్డు దానికి ఇంకా గవర్నమెంటు ప్లాన్ చేసి దానికి హ్మ్మ్ ప్లానింగ్ అన్ని చేసి
హ్మ్మ్
ఆ దాన్ని అందుబాటులోకి తెస్తారని మొన్ననే న్యూస్ లో విన్నా నేను
హ్మ్మ్ తెస్తే ఇక్కడ చేయొచ్చు అన్న చలంతో దలు అవదు
మరి ఇంకేంటి విషయాలు
మీరే చెప్పాలి
మరి ఎండలకి జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకోండి
హ్మ్మ్
కోండి మసాలా ఐటమ్స్ తగ్గించచ్చేసేయండి ఆయిల్ ఐటమ్స్
ప్రస్తుతానికి ఇప్పుడు చేసే వర్కే అదే
టూ అవర్స్ టూ టూ మంత్స్ కొంచెం టూ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉంటే సరిపోతది.
హ్మ్మ్ మీరు కూడా అలాగే సేమ్ టీలో ఉండండి
ఆ నేను జాగ్రత్ ఖచ్చితంగా తీస్
హ్మ్మ్ ఇంగ ఎక్కువ బయట్ తిరిగేటప్పుడు పోల్యూషన్ భారిగా అవుత ఉంది
ఆ అవును సరే మరి అయితే ఉండేనా
హ్మ్మ్
జాగ్రత్త అండి
మీరు జాగ్రతండి
ఓకే బాయ్
ఓకే బాయ్